హలో
హలో వినిపిస్తుందండి ఆ నమస్తే
బాగున్నాన్
బాగున్నారా ఆ బాగున్నాం మీరు బాగున్నారా
మీము బాగున్నామండి
ఎక్కడ ఉన్నారండి అంటే మీరు పల్లెటూరులో ఉంటారా పట్టణాల్లో ఉంటారా
నేను పల్లెటూరులోనే ఉంటానండి మీరు అండి
మేము కూడా పల్లెటూరులోనే ఉంటాము ఇంకా పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటది కదా అసలు
అవునండి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి ఎక్కువగా చెట్లు ఉంటాయండి బాగా చల్లగా అలాగే నీడ ఉంటుంది కాబట్టి అందరు ఒకచోట కూర్చొని ఉంటారండి పెద్దలు చిన్నలు అంతా ఒకచోట కూర్చొని ఉంటారండి ఒక అరుగు ఉంటుంది ఆ అరుగు మీద కూర్చొని ఉంటారండి అందరు కబుర్లు చెప్పుకుంటా అంతా కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారండి పల్లెటూరులో మీ సైడ్ ఎలా ఉంటారండి
అవునండి మా దగ్గర కూడా ఇంకా ప్రొద్దున లేవంగానే ఆ మంచిగా పళ్ళు తోముకోవడం కూడా ఇలా బ్రష్ తో కాకుండా వేప పుల్లలు చెట్లకి ఉంటాయి కదా చేపిస్తాడు ఇంకా తర్వాత ఇగ బర్లు బర్లు ఉంటాయి స్వచ్ఛమైన పాలు ఉంటాయి ప్యాకెట్ పాలు కూడా వాడారు ఇంకా మంచి అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని మ్మ్ చాయ్ పెట్టుకొని తాగుతారు ఇంకా కూరగాయలు కూడా బయట ఏం కొనుక్కోచ్చుకోరు ఇంట్లోనే పండుతాయి కదా ప్రతి ఒక్కరికి చాలా ఖాళీ స్థలం ఉంటది ఏదో ఒక చెట్టు పెట్టుకుంటా ఉంటారు
అవునండి పల్లెటూరు అంటేనే ఇంకా చాలా పచ్చని వాతావరణం ఉంటుందండి చాలా రకరకాల చెట్లు ఉంటాయి మనకి చాలా బాగా ఉంటుందండి ఎక్కువగా ఇప్పుడైతే పట్టణాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటారండి అందరూ వెళ్లి అదే పల్లెటూరులో అయితే ఆ బాగా అందరు కలిసి ఒకచోట కలిసి ఉండచ్చండి
అవునండి ఇంకా పల్లెటూరులో అయితే మంచి ప్రేమలు అనురాగాలు స్వచ్ఛమైన కల్మషం లేని మనుషులు ఉంటారు ఇంకా పట్టణాలో అయితే ఒకరికి ఒకరు పట్టించుకోరు ఎవరిది వారికి సహాయం కూడా చెయ్యరు ఇంకా ఎవరి జీవితాలు ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి ఇక్కడ మాత్రం పల్లెలో మాత్రం ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటారు మంచిగా కలిసి ఉంటారు ఒక ఊరు ఒక కుటుంబంల కలిసి ఉంటుంది అసలు ఇంకా పల్లెటూరులో ఇంక అంత కంటే ఎక్కువ ఇంకేం కావాలి
అవునండి పల్లెటూరులో ఏదైనా గొడవ జరిగినా ఏం జరిగిందని అలా వస్తూ ఉంటారు అదే పట్టణాల్లో అయితే ఏం జరిగినా ఎవరు అనేది పక్కన వచ్చి అడుగరు మాట్లాడరు ఎవ్వరు అదే పల్లెటూర్లో అయితే ఉమ్ ఏం జరిగినా వచ్చీ మాట్లాడిస్తారు ఏమైంది ఎలావున్ ఉంది అని అడుగుతూ ఉంటారండి ఇప్పుడు అలా పట్టిచ్చుకునే వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు పట్టించుకోరు గదా
అవునండి అసలు పల్లెల్ పట్టనాళ్ళ ఐతింకేం కూడ పట్టించుకోరు ఏ కష్టమచ్చిన పట్టించుకోరు అదే పల్లెటూర్ల అయితే ప్రతీది పట్టించుకుంటారు ఇంకా పల్లెల్లో అయితే అసలు ఏం కూరగాయలు కూడ కొనరు అందరు ఇంట్ ట్లోనే మంచిగా స్వచ్ఛమైన ఆవు పేడల తోటి పండిచ్చుకున్న కూరగయల్ని ఇంకా పండిచ్చుకుంటారు ఇంకవ్వే తింటూ ఉంటారు మంచిగా ఆరోగ్యంగా ఉంటారని పళ్ళె పట్టణాల్లో అయితే మొత్తం కాలుష్యం తోటి ఇంకా కెమికల్స్ తోటి పండించిన కూరగాయలే ఉంటాయి
అవునండి పట్టణాల్లయితే ఎక్కువగా ప్రతిదీ కొనాల్సిన అవసరం ఉంద్ ఉంటుందండి అదే పల్లెటూర్లో అయితే మనం ఏది కొనాల్సిన అవసరం ఉండదండి చెట్లూంటాయి కాబట్టి ఏదన్న పంట పొలాలు ఉంటాయి అక్కడికెళ్ళి తీసుకొస్తుంటాము అది గాక ఇంటి దగ్గర చిన్న చిన్న ఉమ్ కూరగాయలుం ట్లున్న తిన్టాము అవి మనకి బాగా స్వచ్ఛమైనవి కూరగాయలిస్తాయండి అదే పట్టణాల్లో అయితే మనం ఎక్కువగా ఉమ్ ఎక్కువగా కుళ్ళిపోయినవి ఇలాంటివి ఎక్కువగా వాడిపోయినవి ఇలాంటివి కొంటూ ఉంటామండి. ఇక్కడైతే మనకి బాగా దొరుకుతాయండి పల్లెటూర్లో అయితే అన్
అవునింకా పట్టణాల్లో ఏది కొన్నా గానీ మళ్ళా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. అదే పల్లెటూర్ల అయితే మన దగ్గర ఏమన్నా కూరగాయలేకపోయినా గానీ ఇంకా పక్క ఇంటి వాళ్ళ సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా గ ఏదైనా కూరగాలు ఇస్తారు అదే పండ్లను కూడా మనం స్వచ్ఛమైన పండ్లని చెట్టు నుండే కోసుకొని తినొచ్చు ఇంక పట్టణాల్లో అయితే కెమికల్స్ వాడతారు రసాయనాలు వాడతారు మంచిగ పండ్లు ఆ మంచిగ కనిపించాలని ఏదోకటి స్ప్రే చేస్తూ ఉంటారు అందుకే మనక పండ్లను తిన్నా, కూరగాయలు తిన్నా చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంది అదే పల్లెటూరు వాళ్ళకయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు మనం తినే ఆహారంతోటె కదా మనకి ఆరోగ్య సమస్యలు వచ్చేది.
అవునండి ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక చోట ఉంటున్నరండి పిల్లలఅయితే ఇంకా అష్టాచెమ్మంటా ఈ ట్ల దాగుడు మూతలమ్టా ఇంకా ఇలాంటివి చాలా గేమ్స్ అనేటివి ఆడుతూ ఉంటారండి అదే పట్టణాల్లో అయితే ఇంట్లోనే మొబైల్స్ గేమ్స్ అంటా, ఇలాంటివి చాలా మొబైల్ గేమ్స్ ఎక్ క్కువగా ఆడటం వలన పిల్లలకి చాలా ఇబ్బందనేది ఉంటుందండి, వాళ్ళ ఆరోగ్యానికి చాలా నష్టం వస్తుందండి. అదే పల్లెటూరులో అయితే మొబైల్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎక్కువగా ఈ ఇలాంటి ఆటలన్నీ ఆడుతూ ఉంటారు కా కబడ్డీ అంటా. ఇలాంటి వాటి ఆడటం వలన వాళ్ళకు మొబైల్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువుగా ఉంటుందండి. దీని గురించి మీకేమైనా
ఇంక పల్లెటూరులో అయితే అందరూ చిన్న పిల్లలు కలిసి మంచిగ చెరువులోకి
వాగులోకి ఈత కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అదే ఇంక సిటీలో అయి తే పట్టణాల్లో అయితే స్విమ్మింగ్ పూల్స్ కెళ్ళాలి అందరూ అక్కడ డబ్బుల్ పెట్టీ అక్కడ ఈత నేర్చుకోవలి ఇక్కన్నైతే మంచిగ స్వచ్ఛమైన నీటిలో మంచిగా చిన్న పిల్లలయితే ఈత కొడుతూ ఉంటారు. ఇంక వాళ్ళను చూస్తే చాలా బా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడా పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే పిల్లలకి మొబైల్ ఫోన్ తోటవసరమే ఉండదు ఎందుకంటే చుట్టుపక్కల పిల్లలతోటి మంచిగా స్వచ్ఛమైన చెట్ల మధ్యలో కొండలలో ఇంక పొలాల చుట్టూ మంచిగ ఆడు కుంటూ ఉంటారు. అదే పట్టణాల్లో అయితే ఇంక మొబైల్ ఫోన్ లేకపోతే సినిమాలకి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ మొత్తం వేరేలా ఉంటాది. చదువుకుంటారు ఇంకా వాళ్ళకి బైటా సంబంధించివి ఏది కూడ ఎక్కో అవగాహన ఉండదు కదా. పల్లెల్లో అయితే పిల్లలకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మంచి పండ్లు కూర గాయలు మంచి ఆ ఆహారం తీసుకోనీ మంచి ఆరోగ్యంగా ఉంటారు.
అవునండి. ఇంకా పల్లెటూర్లల్లో అయితే పచ్చనీ పొలాలంటా బావుల్ దగ్గరికంటా అలా వెళ్ళడము అందరూ పెద్దలూ చిన్నలూ అందరూ కలిసి వెళ్ళడం. అక్కడికి వెళ్లి ఆనందంగా హ్యాపీగా గడుపు తూ ఉంటారు. అదే పట్టణాల్లో వాళ్ళయితే ఇక్కడన్నా మ్మ్ వేరే విధానులకు ఇక్కడ దూరంగా వెళ్తూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్స్ కంటా దానిలకంట అట్లా వెళ్తుంటారూ. కానీ పల్లెటూరులో మాత్రం బాగా స్ స్వచ్ఛమైన వాతావరణము ఇలాంటి వాటికే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఇంకా మీకేమైనా పల్లెటూరు గురించి తెలిసుంటే
పల్లెటూర్లో ఇంకా ఒక్క పండగ చేషినా గానీ పల్లెటూర్లో ఇంక అందరు కలిసి ఏదొక సహా చేయ్యడానికి ఒస్తుంటారు. అదే పట్టణాల్లో అయితే ఎవ్వరు సహాయం చేయరు ఎవరిం ట్లో వాళ్ళే పండగలు జరుపుకుంటారు. ఒక విహ వివాహం జరిగిందనుకోండి ఇంకా నాలుగైదు రోజుల ముందు నుంచే పల్లె టూర్లో మంచి ఒక సందడి వాతావరణం నెలకొంటుంది సిటీలో అయితే ఇంకేం ఉండదు కదా ఏదొక ఫంక్షన్ హాల్లో చేస్తారు. చుట్టాలు ఐదో ఒక రోజు మందం వస్తుంటారు వెళ్తుంటారు. ఇంక పల్లెటూర్లో మళ్ళీ అసలు ఎలాంటి పొగ దుమ్ము ధూళ ఇలాంటి కాలుష్యము ఉండదు చాలా మంచి వాతావరణం ఉంటది అసలు
అవును పల్లెటూరులో ఎక్కువగా పిల్లలు పెద్దలు అందరూ ఏదైనా పడుగ జరిగిందంటే చాలు అందరూ ఒక చోట చేరి పెద్ద పండుగలాగా బాగా జరుపుకుంటారు దరు ఏదైనా అకేషన్స్ అంటే ఏదన్నా పెళ్లి ఉంటాయి ఇలాంటివన్నీ ఏవన్నా జరిగినా సరే అందరుూ ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టి రకరకాల ఆటలు ఆడి ఇలాంటి బా సంతోషంగా జరుపుకుంటారు అదే పట్టణాల్లో అయితే ఇలాంటివి ఏమి ఉండవు కదా వాళ్ళు ఎవరు అనేది ఇలా ఉండవు
అవునండి సరే అండి ఇంకా మరి మనం మళ్ళీ కలుద్దాం
ఆ సరే అండి